కార్యకు
ఏమి చేసారు
ఎలే
ఆ
ఇలా
తినలేదు ఇంకా తినాలి
ఏ కూర
పప్పుటమాటా
ఆహ
మీదేం కూర
మాది పప్పు టమాటే
అవున
ఉం
ఈరోజు వినింగ్ మార్ క్రికెట్ కి పోయినం
ఆ
చమల్లు నుండి తీసుకున్నా బెండకాయలకి ఇట్లా బెండకాయలలో పల్లీలుఎస్తతే బాగుంటందని మరి తీసుకున్నా ఆ బెండకాయలె పల్లిలు కవర్లు ఎసినా అడ్నె మర్చెసిన
క్షనీకాలం ఇది
అ
అయ్యో ఎంత ఐంది
కొన్న కద అని పావుకిలు బెండకాయలు తీసుకుని ఒక హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు తీసుకున్నా
పావు కిలో బెండ కాయలకు ఆ పల్లీల
అంటే తర్వాతకినా పని చేతాయి కదా పల్లిలు నవుల్ తానికి ఐన యూస్ అయి తాయి
మల్ల బో పోయినవు మల్ల బో పోయినవు మరి ఆ
ఏ ఇగ ఇప్పటికే పిచ్చిలేతంది మళ్ళి ఎవరు పోతరాని ఇగ అట్లా నే వచ్చిన
అయ్య యే దొరుకుతాయి ఏమో పో జ
ఆ దొర్కవు ఇగ ఈ మార్కెట్ పెద్దది.
హ్మ్ ఏం గావాలే అప్పుడు ఎవడ తె వస్తాండు.
అచ్చిండ బావా
ఆ వచ్చిండ్ అప్పుడే
అప్పన్ డౌన్ చేస్తాడట్న
లే లేేదు. వేటరు వర్క్ చేయిస్తున్నరు ప్లేట్లు కడిగిస్తున్నరు బాత్రూమ్ దగ్గర రూమ్ ఉన్నది చాలు
ఆహ
కష్టంగా ఉన్నది సార్ అంటున్న
మరి ఆ బారన్ రెస్టారెంట్ గదే ఉంటది వర్క్ సర్వీస్ అది
అదే ఫ ఫస్టేమో ఓన్లీ ఫూడ్డు ఫుడ్ ఆర్డర్ తీసుకొని ఫుడ్ పెట్టడమే అన్నరట.
మ్ హ్
పదమూడు వేల అన్నడట మళ్ళ అడితే కదా అక్క పదకొండు ఇస్తా అన్నరట
అయ్యో
ఆ అయితే మల్టీటిపర్పస్ అన్ని పనుల్ చేయాలె ఆ ఒకల్ ఎవరో ఒకటే లేడీ ఉందట ఆమె ఒకళ ప్లేట్ కడగడం ఏంటి అంటే మీరు కూడా కడగాల ఇగ లాస్ట్ టెన్ తౌసంనే ఇస్తా అని చెప్పిందట అ
టెన్ యిచ్చిండేది లీవెన్ చెప్పి నేన్ టెన్ ఇచ్చుడెంది ఇంకా ఎక్కువ చాలక
ఏమో టెన్ తౌసంనే ఇత్తం అ అంటే ఇక సప్డగా వచ్చిండు.
హ్
ఆ బాధ పడి వెస్ట్ నేను అబ్బ పోతండు అని బడపడ
ఆహా
హ్
ఏం కాదులే అది కాకపోతే ఇంకొకటి
అదే ఇగ
ఆ
పాప పడుకున్నది బిట్టు గాడు పాప్దాల మేస్తాండు
తిన్నరా మరి అన్నం.
ఆ పొద్దుందాకా ఎగిరిన్రుగా నిద్రపోలే
మ్ హ్
తొందర్గా లిట్టూగాడ్ అన్నం తినేటప్పుడే నిద్రపోయిండు గనీ ఎంబటే మళ్ళ సెల్లు పెట్టేసరికి లేచిండు. పంటాడేమో అంటే తరువాకుడి
ఆహా
ఆ చెప్పాడు ఆడ స్టోరీ
ఈ మన్నద ఇల్ ఇంత సేపు మూడింటికో నాలుగుంటికో అప్పుడు పార్కు పోయినాం
హ
అక్కడ బాగుండే ఆ పార్కు పోయి అక్కడ కలి మార్కెట్ వెళం అటే మా లోకల్ మార్కె రు కదా కేవిఆర్ పార్క్ అను మేనం
ఆహా
నియర్ బై మాకు ఇక్కడనే ఒక టూ కిలోమీటర్ టూ వస్తారు అంతే
ఆ
పన్ని మీద పోయినాము అట్లేగా అ పోయినాము కదా అ రోడ్ మీకెళ్ళి సందులాలనికెలి వస్తుంటే ఆడ ఒకక్కడ ఫుడ్ బాగుంటది రా ఆడ చూద్దాం పా అని చెప్పే మా పక్కనయన అన్నాడు ఏ ఆడు పోయి సందుకుపోత అంటే ఆడు అంగడు న్నాయి అంగరి కేట్లాక వచ్చ వచ్చినా కదా మళ్ళీ మార్కెట్ ఓడిడాకి ఎట్లాగా వచ్చినా గట్ట అన్ని తీసుకుందాని ఆక్కడ సామానులు తీసుకుందం
ఎంత బ బెండకాయ ఎంత తర్వాగే
పది రూపాయలు తీసుకున్నా
ఆ కిలా తీసుకున్నట్టు నువ్వు బావుకిలో ఏం సరిపోతుది
కీలాగా పారీరు అంతెస్ట్ బెన్నకాయలు ఒక ఆఫ్ కేజీ టమాటా ఆ ఇల ఉల్లిగడ్డలు
అన్యన మర్చక్సరా
ఏ ఉలిగాడ్డన్నట్ట బెండకాయలు ఉన్నావు అవి ఒక కవర్ లేసి అన్ని ఇగ ఇద్దరి దగ్గర సామాన్లు ఉన్నాయి గదా ఒక సంచి తీసుకున్నాం పది రూపాయలది తీసేసుకొని నేను కొన్ని సమాలు తీస్ కుంటంటే ఆయన గుడా కొన్ని తీసుకుంటా అన్నడు ఐతే ఈ ఉల్లిగడ్డల ఎక్కువెందుకు ఐదు కిలోలు తిసుకొని సెరి సగం చేసుకుందాం రూమ్ కి పోయినాంక కానీ అన్ని తీసుకొని అట్లట్ల కవ సంచిలో వేస్కున్నాం అనమాట మళ్ళ దూరం పోవాలి మల్ల దూరం పోవాలి మళ్ళ తేగుతదేమో కవర్ అనేసి
ఆ
ఆడ్ అందరూ మమ్మల్ని చూస్తరు కవర్లలో ఏంది అన్ని కవర్లు గిట్ల పట్టుకున్నార్ ఏందని చెప్పేసి నేనే సంచి తీసుకున్నా పది రూపాయలు పెట్టీ ఆల్ ఎన్ ఆ లేసినాము వేసికి అప్పుడే బెండకాయలు తీసుకుంటాన్న ఆ పక్కనే బగార సామాన్లు ఉంటే దాంట్లో పల్లిలు తీసుకు కొన్న
ఆ
ఉన్నాయి అన్నీ ఇక మళ్ళీ ఈ బెండకాయలు నావి సపరేట్ పెట్టుకుంటున్న మళ్ళీ ఇగ కలుత్తయి అని చెప్పేసి బెండకాయలును అయి తర్వాత ఎ సంచి కదా అని చెప్పేసి ఆ టమాటాలు ఏరుకుంటా ఆ సంచిన అటునే పెట్టేసిన ఆ కవర్ ని కదా టమాటాలు జోకిిన టమాటాలు తీసుకువచ్చిన కవర్ ఆనె మర్చిపోయిన ఆ టమాటాలుతో ఇచ్చి అ తీసుకొని వచ్చు చిన్నడయి జయా ఇగ ఆమె
లోపల గుచ్చుకుంటది చిక్కళ్ళు
బట్టలు వచ్చినాయి
ఆ ఇంగ తి అయి ఆ శబ్ధాలు ఇంటికి రాబోచ్చాడు దాన్ని
చెతలు కదా బట్టలు ఫార్మల్లా తీసుకున్నారు రెండు చె
ఆ బట్టలకే అయితంది
ఆ తీసుకుంటే సైజ్ థర్టీ టూ పెట్టినాం బరాబర్ పెట్టినాం
మాంచిగా వన్ సక్స్టీటీలో పోతే ఎన్ని డ్రస్సులు వస్తాయి వన్ సక్స్టీలో మంచిగా లేవా డ్రస్సులు
షర్ట్ అది వైట్షట్ వేసికుని మొత్తం ఇట్లా ఉసూ వస్తున్నాయి ఏడికి ఆడికి మా మంచినే అనిపిస్తుంది కానీ ఏ మాత్రం కార్టన్ కార్టన్ దూ దూ దూసిస్తాన్నాయి ఒక షర్ట్ అయితే టీషర్ట్ ఇంటికడనే పెట్టేసివచ్చిన నాది అప్పుడు
అంత కన్నా బ్రాండెడ్ దొరుకుతాయా ఆడ ఏ ఫంక్షన్ లో పేళ్ళిళలకు మంచిది తీసు కొనీ రెండు జతలు పక్క పెట్టుకోవలి కానీ మో అవే ఏటు పోయినా ఏసుకుని పోతండ్రు కొత్తవి పాతవి తెలికుండా అయ్యే వాడుడు
ఇంత ముందు థర్టీ టూ బుక్ చేతే బరాబరి థర్టీ టూ బుక్ చే డ ఉటాయితే సార్
ఆ
అందరూ బక్కగా అయినావు బక్క ఇనా ఉంటారు అయ్యో ఇంకా ఫుల్ టైట్ ఉనాయి
అయి కొన్ని అంతే సైజు ఆ ఓత్తని తీసుకుంటే రావు
కానీ క్లాత్ మాత్రం మస్తు ఉన్నది
అ
క్లాత్ బాగుంది స్టాండర్డ్ గా గట్టిగా ఉన్నది రేటింగ్ లా నేను కూడా ఎక్చేంజ్ పెట్టిన ట్వంటీ ఫోర్ పెట్టిన ఇ సారి ఎక్స్చేంజిలో
మ్
ఏప్రిల్ సెకండ్ క చుపెడుంది డెలివరి నేను ఆ రోజు ఎండి ద్దామని నేను చూస్తున్నా
ముందు రోజు ఫోన్ చేసితా అనుకో అంటేే ఎప్పుడళ ఉన్నంటే ముందే వతుంది పో
ఆ ముందు వచ్చే ఛాయస్ ఎమో కానీ మూ తెలి అద
ఓహ
అవి రెండు షర్ట్స్ బుక్ చేస్తే ఒక షర్ట్ రెండు ఎల్ లులే బుక్ చేసిన అవి మంచి ద కలర్ లైట్ కలర్లా రెడు షర్ట్స్ వేరు వేరు బుక్ చేసిన
హ
ఒక షర్ట్ ఏమో ఎక్స ఎల్ అంత వచ్చింది బరాబర్ ఫిట్ అయింది కానీ కొంచెం ఇట్లా అ బలు బ ఉన్నారు కొంచెం ఏముంది ఒక హాఫ్ ఇంచు మందం ఇట్లా స్ట్రెచ్ చేస్ అయితే సెట్ అయితది అనుకున్నా ఎం కాదు లే బార్బర్ సెట్ ఒక హాఫ్ ఇంచ మనం స్ట్రెచ్ చేలే అనుకున్నా ఇంక షట్ ఓపెన్ చేస్తును అసలు చేయ పడతలే యలా
ఆ
చి ఎదో టైప్ ఇది ఏందీరా అయ్యా ఇట్ల ఘోరంగా ఉన్నాయి అని అనుకున్నాం
మల పెట్టపోయిన మరి
నాలుగు ఆడలలో మూడు ఆడర్లు రిటర్న్ పెట్టేసి ఎక్స్చేంజ్ లా
ఏ దగ్గరనే తీసుకునే బెటర్గుంటాయి
ఓ ఆ ఇగ దగ్గిరుండ్ మొన్న పోతే ఫుల్లు రేటు మూడు షర్ట్స్ అయితేను వెయ్యి రూపాయలు ఒక్క షర్ట్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు కానీ ఆ మూడిట్లో నాకు షర్ ట్ట్ కావట్లేదు అయి
మా వరంగల్లో కూడా తక్కువ ఆఫర్స్ ఉండేయి కదా
తీరా హైదరాబాద్ లో కూడా ఇగ ఈ మా పక్కనే ఒకటి పడ్డది
ఉమ్
మనం పొయ్యొచ్చాం మా వాళ్ళకి తీసుకున్నాం ఇడున్నోళ్ళకి చం మూడు వేల ఆరు వందలు ఒక్కొక్కటి ఆరు వందల చిల్లర పడుతుంది షర్ట్ వేరే ఉండెలే కానీ అవి మం అ రెండు మూడొందలకిత్తా అంటుడు షర్ట్ ఒకటి వెయ్యిక్ షా అంటుండు లేదంటే తొమ్మిది వందలకి కాదు ఇగ వెయ్యి రూపాయలకి మూడిత్తా నీకు వేరు వేరు కావాలంటే ఇగ ఏడు వందలకు రెండు షర్ట్ లిస్తా మూడు వంద యాభై ఒకటిత్తా అంటుండు అవి ఉతికిినవి పేడక పోయే లాంటివి ఉన్నాయి ఎల్చి పోయ కలర్లే ఉన్నాయి లైట్ కలర్ వాళ్ళు లైట్ కలర్స్ ఉన్న కాడ్ను ఫినాక్సైటేటట్లు ఎక్సల్ ఏత్తేను లూజ్ ఐతుంది ఎల్ ఎత్తేను టైట్ ఐతాంది ఎందో ఏమో అసలు నాకే అర్ధం కావట్లా మా వాళ్ అందరూ అదే అంటాల్లే ఆసలు ఎక్సెల్ షేట్ అయితేనో మొత్తం ఇట్లా లుంగ లుంగుంటు లూజ్ ఐతాంది ఎల్ షర్ట్ ఏత్తేనో ఇన్ రోజులు ఎల్ బరాబర్ షర్ట్ అది ఇప్పుడు ఎల్ ఏత్తేనో ఫుల్ టైట్ ఐతాంది ఓ సారి చేతిలో పడు పిలవాల
ఉమ్
బాడీ సెట్ ఐతాంది కానీ చేతులు పడతలే చేతులో టైట్ ఇట్లా ఆడోళ్ళకు జాకెట్ ఉన్నట్టు ఉంటాంది ఇట్లా చెయ్ దగ్గరి మల్లను గూడ మల్ తెలే షీ ఆ పోయిన తీసుకోనొచ్చే షట్ వాటిలోనే చినిగిపోయింది ఇప్పుడు ఏంట్రాని టైటైతెనే ఏసుకున్నా డోర్ ఏద్దామని ఇట్లా కిందకి వొంగిన అంతే సర్రున చినిగింది సర్రుమన్నది
చిక్కాలమచ్చ ఓరి నీ చిచ్చి పోసినవా
ఆ
బిచ్చగాడు బయటికి పోయి దూర కొతాం
నైట్ బయట లైట్ పెట్టిర
పెట్టినాము కానీ ఎప్పుడే బంద్ చేసినా అ బడలేదు కాని మళ్తే బయటికి పోయి
మ్
అ
మ దోమలు అయితే తక్కువలో బయట
అవు వీర కూడా
మాగా ఇక్క మా రూమ్ పక్కన వాళ్ళు వాళ్ళు బేర్ వాళ్ళు అయితే, వా ఎట్లా బత్తాలో ఎట్లా చత్తాలో వాళ్ళ అన్నం పెట్టాల వాళ్ళ వాళ్ళ రూమ్ ఒకటే ఫ్యాను
ఆ
ఒక్క ఫ్యాన్లలో దగ్గర పద్నాలుగు మంది పదమూడు మంది వంటరు
హ
అ ఒక్క రూమ్ లోనే ఒక్కరిని వండాలంటేనే పిచ్చిలు లేతుంది ఆ ఫ్యాన్ గాలి సరిగా రాక
ఇప్పుడు అంత ఎంటగాలినా ఉడకబోతాంటది అవది ఆ చల్లవ తిన్నవ్గ
అ తిన్న
మ్ తినేయ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ పెట్టుకో
సారె
సార్ ధన్యవాదాలు కట్జెయి